హలో
హలో ఆ బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నాం రీ సౌండ్ వస్తుంది కాల్ స్పీకర్ ఆన్ ఉందా
ఇప్పుడు
తాయి ఇప్పుడు రాట్లేదు
ఓకే నా ఇప్పుడు
ఆ ఓకే ఏం చేస్తున్నారు
నేను మెహందీ చేస్తున్నా ఆర్డర్ వచ్చింది మెహందీ ఆర్డర్
ఆహాహా మెహందీ డిజైన్స్ కూడా ఏస్త
ఆ ఎస్ స్త
ఆహా ఇంకా స్టడీ చేస్తున్నారా అయిపోయింద
మైపుర్ డిగ్రీ సెకండ్ ఇయర్ నేను
ఆహాహా
ఆ
స్టడీ చేస్తూ ఇది కూడా చెస్
ఇది కూడా చేస్తాయి ఇగ ఎట్లా ఇంట్లో కాలి ఉంది ఏం చేస్తా మ్మ్
ఆహా నేర్చుకున్నారా ఎక్కడైనా
ఆ అంటే నేర్చుకోలే నా ఓన్గా నే అంతా
ఆహా మెహందీ రెడీ చేయడం కూడా మీ నేనా
ఆ లేదండి మెహంది రెడీ ఏం కాదు జస్ట్ మెహంది అంటే ఏస్తా
ఓకే ఓకే కస్టమర్ దగ్గర ఉన్నారా
ఆ అవునువును
ఆ ఆహా హా ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా
అవునవును ఇంకా ఎక్కువ వస్తుంటయ్
ఎంత తీసుకుంటరు ఒక ఒకరికేస్తే వెడ్డింగ్కి
ఒక్ ఫిప్టీన్ హండ్రెడ్ లేకంటే వేయ్య టూ హ్యాండ్స్ కే త్రీకే వన్ హ్యాండ్ కే అయితే ఫిప్ త్రీ హండ్రెడ్
ఆహా
మ్మ్
ఇంకా ఎప్పుడు పెళ్ళి
అంటే తెలి తెలీదు అంటే మ్యారేజ్ అంటే బయట పోలేదన్నమాట
ఆహా ఇంకా
ఇంకా మీరేం చేస్తున్నారు మరి
పాపేడుస్తుంది పట్కొని ఉన్న
అయ్యో మీ మ్యారేజ్ మ్యారేజ్ అయిందా మీది
మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు
స్టడీ కంప్లీట్ అయిపోయింది డిగ్రీ కంప్లీట్ అయి
అవునా
హ్మ్
హ్మ్ డిగ్రీలో మరి ఏం చేస్తారు ఏం గ్రూప్ తీసుకున్నారు
డిగ్రీలో ఎం పి సి ఎస్
ఆ ఎం పి సి ఎస్ చేసరా నేన్ నేను నేను డేటా సైన్స్ చేసిన
ఇంకా మీ అక్క ఇచ్చింది ఈ నంబర్ మ్మ్ హ్మ్ హు
ఇగ అదే అమ్మ కొంచెం బిజ్ జిగుందంట ఫ్రీ లేద అంటే సరే అని మాట్లాడుతున్నా ఇగ
అహా మ్యారీడ అక్క
ఆ మ్యారీడ్ మా అక్క
ఆ అందుకే మ్యారీడ్ ఉంటే ఇవన్నీ కష్టాలు
హ్మ్మ్ అంతే కదా మరి మ్యారేజ్ అయితే ఇగ అట్లనే ఉంటది పరిస్థితి ఇళ్ళ హ్మ్మ్
హ్మ్
అయ్ అంత చిరాకు ఉంటది
అదే ఎవరితో మాట్లాడదామన్నా ఇంతే వీలు ఏడుసుకుంటనే ఉంటరు వీళ్లని వట్టుకొనే ఉండాల అంతే
తేగా మరి పిల్ల అంటే అట్లే ఉంటది ఇగ ఇంట్లో అంటే మీ అత్తమ్మ వాళ్లు చూసు పోరా
ఆహా ఉండదు పాప ఉండదు అస్సలు
అయ్యో
మ్మ్ ఎవ్వరి దెగ్గర ఉండదు హ్మ్. హ్మ్ పెద్ద పాప స్కూల్ కు ‌ ఎళ్తది ఎల్‌కేజీ ఇప్పుడు చిన్న పాప టూ ఇయర్స్
ఆ ఆ
మ్మ్ అమ్మో ఆ లంచ్ అయ్యిందా అందరూ తిన్నారా
ఆ తిన్నాం
హాస్టలా
పనామె చేస్ కా ఇక్కడ నుంచి
మమ్మీ వాళ్లతో ఉంటారా?
ఆ అవును, మమ్మీ, డాడీ, నేను ముగ్గురం ఉంటం. చిన్న అక్కా హైదరాబాద్‌లో జాబ్ చేస్తదీ.
ఆహా హా!
మీ మ్యారేజ్ అయ్యిందా?
ఊహూ. చిన్న అక్క మ్యారేజ్ కాలేదా?
ఆహా హా హా. ఉమ్ పెద్దక్కకి ఎంతమంది పిల్లలు.
పెద్దక్క ఇప్పుడేతే బేబీస్ కన్దాం ఏం అనుకోలే స్టడీ చేస్తుంది గదా.
ఆహా
ఇగామెకు అంత ఏ ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు దాని మీదా.
ఆహా
ఇప్పుడే అంత చదువుకుంటే చూసుకోవాలి అంత చిరాకు మళ్ళీ వాళ్ళు ఏడుస్తూ ఉంటరు పొద్దుగాల్నే.
అవును
అద్
ఇంకా నేను స్టడీ చేస్తున్న నేను కూడా, ఈ పెళ్ళ అయినా కూడా చదువుతున్నా. పిల్లల్ని చూసుకుంటూ.
ఇంకా అంటే అమ్మకంటే ఇంత ఇంట్రెస్ట్ లేకుండే కానీ చదువు మీద ఎక్కువ ఉండే ఆమెకీ.
అదే బెస్ట్.
హ్మ ఫస్ట్ స్టడీ జాబ్ సెటిల్ అయినంకా అన్నీ ఇప్పుడుప్పుడు లేస్తాంది అంతా.
అవునవును.
బాగ సంపాదిస్తారా మనకి అన్ని దొరుకుతయి మళ్ళ మళ్ళ ఏం అడుకుంటం.
ఉమ్ ఫస్ట్ ఏదైనా ఒకటి మనది మనక్ ఉన్నప్పుడే పిల్లలు. అది బెస్ స్ట్ ఫస్ట్ పిల్లలకంటే వా
ఎన్నీ ఇయర్స
పెద్ద పాప ఫైవ్, చిన్న పాప టూ
ఆహా టూ ఇయర్స్ ఆ బాగా అరుస్తుంది కదా.
ఉమ్ అట్లనే చేస్తది. ఏడుస్తది పట్టిచ్చుకోకపోతే. హ్మ
ఇంకా మరి ఏం చేసిరు వంట ఈ రోజు.
వంటా గోర్చుక్కుడుగాయ్ కర్రీ.
అవునాఓ నాకి సోల్ ఈరోజు ే ఇదింటే ఎడు గుడ్డు ఎగ్గ ఎగ్గ అది ఇంకా ఇది ఇదిన్నా ఆహుకు తొడగుర మ్మ్
ఇంకా స్టడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయరా
ఆ డిగ్రీ సెకండ్ ఇయర్ ఇక నెక్స్ట్ ఎం స్ స్సీ చేద్దాం అనుకున్నా గడ సైన్స్
ఆహా హా
మంచిగున్నా అంట కొత్త కొత్త చూసినం అంట ఇంకా డాడీ అదే ఇగ మళ్ళీ కంప్యూటర్ కోచింగ్ ఇసుకోవాలి
ఆ తీసుకోవాలి కంపల్సరీ
నెక్స్ట్ మంత్ నేను అంటే ఎగ్జామ్
సెమిస్
మ్మ్ ఆ ఫోర్ సెమిస్ సరే అది అయిపోయినంక ఇగ కోచింగ్ వెళ్తా కంప్యూటర్ కోచింగ్ కి
మ్మ్ టైపింగ్ వచ్చి ఉంటే
టైపింగ్ కోదింగ్ వాళ్ళు ఎక్సలెంట్ కొంట కదా హైదరాబాద్ లో అక్కడ జాబ్స్ ఉన్నాడి ఎక్సలె లో
ఆహా హా
ఇక దాంట్లో ఎయిటీన్ కే ప్లెస్ ఉందంట సాలరీ ఇంకా మ్మ్ అట్లా అయితే కొంచెం ఒక కదమ్మ టైపింగ్ అవన్న వస్తే బాంటదని
ఆ ఆ ఇంకో వన్ ఇయర్ ఉంది కదా
మ్మ్ అదే అది ఇంక వన్ ఇయర్ నుడి ఇంకా నాకు ఎట్లా అంటే సాఫ్ట్వేర్ కంటూ కూడా ట్రై చేస్ తు అది స్కిల్స్ ఉండాలి సాఫ్ట్వేర్ లో కూడా
అవును
మ్మ్ స్కిల్స్ ఉంటే మంచిగా చ
మ్మ్
ప్రోగ్రామింగ్ ఉంటుంది ఎంతో దూరం ఉంటది ఆడు ఉంటది
ఆఆ ఇప్పుడు వచ్చా మీకు మరి సిస్టమ్ వర్క్
సిస్టమ్ నుండి నేర్చుకోవాలి ఇక మా కాలేజ్ లో ఉంది కానీ కొన్ని పని చేయట్లేదు కంప్యూటర్స్
ఆ కాలేజీ లో ఉన్నా కూడా సరిగ్గా చెప్పారు
ఉ అదే గద మా మేడం అతే మా మేడం అయితే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తదా అసలు అర్ధమే కాదు
ఉ అది ఈ సిస్టమ్ ఇట్లా డేటా గురించి అయితే డేటాలో దాంట్లో సిస్ట సిస్టమ్ లో చెప్తనే అర్థమయితది ఇట్ల నార్మల్గా క్లాస్ చెప్ అయితే మనకు ప్రాక్టికల్ గా లేకపోతే ఏమి అర్థంగాదు
ఉ అదేగా
ఊ
ఇంకా
ఇంకా
చెప్పాలిగ మీరే
హు హు హు
ఎండలు ఎట్లున్నాయి మీ సైడు
ఎండలు ఫుల్లు ఇప్పుడు మబ్బొచ్చింది బాగా మబ్బ
ఆ అవును మబ్ మబ్బు మబ్బు ఉందంట మార్నింగ్ అయితే నిన్న కాలేజీకిి రాంగా అంటే ఎండల వస్తా కదా అబ్బా ఘోరంగా ఉంది నాకైతే
హు హు హు
చుక్క ఉంటది అబ్బో చుక్క కనిపిస్తాయి
ఆ హమ్మో
అగో డేంజర్ ఉంది ఇప్పుటి ఎండ
కంపల్సరి డైలీ బురఖా వేసుకోవడం బయటికి కేళ్తే కదా
బురక ఏసుకోవాలే మా ఫేస్ ఎవరు చూపియద్దు
ఆ హు అమ్మో ఎండాకాలం టార్చర్ కావచ్చు
ఉంటది కని ఇగ అలవాటు అయిపోతది బురకయే ఉ అంటే నోస్త్ ఇంట్లో అట్నే ఇంట్లో నార్మల్ గా ఉంటాం డ్రెస్సెస్ అన్ని బురక ఎసుకొం బయ
ఆహా
ఆ అంటే నేను ఇగ కాలేజ్కి వెళ్లాంక క్లాస్ కి ఏళ్ళినంగా నో స్వీస్ తీసి తాగేచు ఇట్లా బురఖా ఉంటది ఉ బో
చలికాలం బెస్ట్ ఎండకాలం కష్ ఉహు
అదేగా చలికాలం అంటె పెరుక ఏసుకున్న కూడా ఏం కాదు మల్
హా హా హా మాకేమో చలి పెడతే మీకేమో మంచిగా ఉంటది మీరు తెలుగు బానే మాట్లాడుతారు మరి నేను తెలుగు వాళ్ళు అనుకున్నా
లేదు లేదు ఇగ నేర్చుకున్నా అట్లాట్లా తెలుగు
ఆ పర్ఫెక్ట్గా మాట్లాడు ఉన్నారు అయితే
ఇగ మేమంటే నర్చుకున్నా తెలుగోళ్లు మీరు నేర్చుకోవాలి కదా హిన్
ఆ హా హా హా హా హా అంతే
తోడ తోడ ప్యాజాదాలో అంట ఆహ్ ఆహ్ అంతే కదా గోరంగా ఇగ ఇదే మాట్లాడదు నవు ఇ వార మాట్లాడతారు ఆహా
ఆ మీరు మళ్ళా నేర్చుకుంటారు
అదే కదా ఇగ కేస్కు హ హ మళ్ళ మీర్ మీ హాజ ఇప్పుడ ఏం చేస్తారు జాబ్ చేస్తారా
ఆ జాబ్ చేస్తారు పేపర్ మిల్లు
ఆ పేపర్ మిల్ల
ఊమ్
ఓకే ఓకే
ఆమ్మ
ఉమ్ మీ బేబీ ఏం చేస్తున్నారు ఇద్దరు
పెద్ద పాప ఫోన్ చూస్తుంది చిన్న పాప ఎత్తుకొని ఉన్నం పేస్ట్ తిన్
ఓ
ఊహ్మ్ ఏదో ఒకటి ఇస్తే సైలెంట్గా ఉంటది లేకపోతే లొల్లి
ఇ అంటే వాళ్ళు చిన్నగా ఉన్నారు కదా కొంచ పెద్దగా
ఊమ్ చిన్నగా ఉంటది
చిన్నగొంటే కొంచెం అల్లరి అల్లరి బాగా చేస్
ఊమ్ వుండే ఆ ప్లే స్కూల్లో ఏశేద్దాం అను కుంటున్న నెక్స్ట్ ఇయర్ గాని
ఆ ఆ
ఆ నిజాబ్ జెదమన్ కుంటున్నా అందుకని ఈమె ఉంటే సెట్ రాదు కదా
అవునవును అదే జాబ్ తీసుకుంటే కొంచెం ఈ
ఫ్రెష్ ఉంటది మైండ్ లేకపోతే అమ్మో ఈ ఇల్లే ప్రపంచం ఊమ్ మరి వీళ్ళక్ ఫైనాన్షియల్ గా కూడా
ఊమ్ అం అంతే కదా మళ్ళీ మీ హస్బెండ్ అంటే కొంచెం కష్టంగా
ఆ ఒక్కరే అంటే ఆమ్మో ఈ కాలంలో బతికెటట్ లేదు అసల్
ఊమ్ అంతే
ఇద్దరు చేసుకుంటేనే ఏదైనా
ఉం అదే కదా
ఇంకా
ఇంకా మరి ఇక టైం కూడా అయిపోతుంది
టైమ్ అయిపోయిందా ఆ అయిపోయింది గా ఒకే మరి
సరే
ఆ ఓకే